ఆ వినిపిస్తుంది అక్క
నీకే ముందున నువ్వే చెప్పాలి
మీ పాప పలరు ఏంటి అక్క పోరు ఇంకా మర్చిపోయిన చెప్పినవ్
మెక్నిం డింపులు
ఆ ఇ చె ఎప్పలక్క ఇన్నారా అందరు ఇంట్లా
పాప ఏదిన పెట్టినాక పాప తినన అంటే నేనే తినేసిన అది ఇం అమ్మా ఇంతసేపు కంకులు కాల్చింది అన్నమాట మాకు చేను లేదులే కానీ వేరే వాళ్ళు ప పక్కన వాళ్ళు ఇస్తే కంకులు కాల్చింది ఆ కంకులు తినేసి ఏందీ అన్నం తినను అన్నది మళ్ళీ ఇప్పుడు అన్నం పెట్టుకొని మళ్ళీ తిన్నది రేపు స్పెషల్ ఏటన్నాెల్త్ వస్తున్నారా మీరు
వెళ్ళాలి అనుకుంటానామ్ అక్క ఇక్కడ టెంపుల్ ఉందంట రామాయణం రామ
ఆ
ఏ ఏ పోతావా అక్క నువ్వు అమ్మ వాళ్ళు వస్తారా అక్కడికి
ఆ వస్తారు
అమ్మల్ మాట్లా అవుతారు కదా
ఆ మాట్లాడుతారు ఏమ వస్తారంటే ఆ ఇప్పుడు చెల్లి వాళ్కి చెల్లి వాళ్ళు పెద్దమ్మ వాళ్ళ ఇట్లా ఉంటారు అనమాట అందరు పక్క పక్కనే ఉంటారు వాళ్ళ అందరు రేపుతే పట్టుకెళ్తున్నారు అని ప్ల ప్లానేస్తున్నారు అన్నమాట ఎవల్ తన్నారు ఆ
నువ్ పోయినవా తిరుపతికి ఎప్పుడైనా
ఓ నేను పుట్టినా కాంచి అక్కడే తిరిగిన ఎక్కువ
అవునా
ఆ ఇన్ని ఒక సెవెన్ ఎయిట్ టైమ్స్ వెళ్ళొచ్చు నేను ఒక్కదాన్నే ఉన్నా ఇంకా నేను నైను టెన్ అల్ నా
ఉమ్ ఏంటది. ఫదినా పోల్
అవునా మేము పోయిన ఇయర్ మార్చి టువెల్ కి వెళ్ళినాము. వన్ ఇయర్ కంప్లీట్ అయింది. మేము వెళ్లేసి వచ్ చే పాప హెయిర్స్ తీసినము. బాగుంటాది తిరుపతి.
ఉమ్
వెళ్ళినావా రా నువ్వు.
ఎక్కడికి అక్క తిరుపతి కా.
ఆహ్
పోలేదక్క ఒక్కసారి కూడా. పోతనో పోనో మళ్లీ. ఫ్రెండ్స్ తోనే పోవాలి ఇంకా మా డాడీ. ఇట్లా దేవుళ్ళు అవన్నీ అంటే ఆహ్ ప్చ్ నెగ్లెక్ట్ చేస్తాడు. అసలు ఎక్కడికి పోము మేము దేవుళ్ళ దగ్గరకి అయితే.
అవునా.
మా ఊర్ల గుడికి రమ్మంటెనే ఎందుకు అట్లా ఇట్లా అంటాడు. ఉమ్ మేమే బలవంతంగా లాక్కు పోతాము అప్పుడు. ఎప్పుడన్నా. అందరు మంచిగా ఊకూకే కోడుతు సర్ది దేవుళ్ల దగ్గరికి మా వాళ్లైయితే పోనే పోరు అసలు.
ఆహ్
మీరారంగ్ కూడా పోలేదు నేను. ఉమ్
చాలా మంది మేడ మేడారం పోతే త్రిల్ అనిపిస్తది బాగా.
అవునా
అవును బాగుంటది అక్కడ.
ముందే అక్కడ.
మేము నార్మల్ గా జనవరి నా డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ కు మా ఫ్రెండ్ది ఒక బర్త్డే ఉండే అనమాట. ఆమె బర్త్డే సెలబ్రేషన్స్. చెయ్యనికి ఆమెకు ఒక గిఫ్ట్ లాగా. శ్రీ శైలం తీసుకెళ్ళింది అన్నమాట. ఆహ్ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ కు శ్రీశైలం వెళ్ళినాము. ఈ ఏప్రిల్ లు ట్వంటీ ఫోర్ కన్నా టువెల్త్ కన్నా మళ్ళీ అరుణాచలము శ్రీకాళహస్తి కంచి కామాక్షి టెంప్ ల్ గోల్డెన్ టెంపులు అవ్వని ఎల్దమా అనుకుంటున్నాం ఓన్లీ త్రీ మెంబర్స్ ఫ్యామిలీస్ అనమాట మాకొక్క దానికి మాకొక్క పాప ఇంకో అన్నయ్య వాళ్ళకు ఒక పాపే ఉంటది పాపకు ఇప్పుడు టూ రన్నింగ్ ఇంకో మళ్ళకు పిల్లలు లేరనమాట న్యూ మ్యారేజ్ వాళ్ళు ఎక్కడికి వెళ్లినా ఈ మూడు ఫ్యామిలీలు కలిసి వెళ్తాం అనమాట ఇగ
అయి చెస్తారుంతే లవ్ మ్యారేజ్ చేసుకున్నావు నీకేందక్క
ఎందుకో
హాయ్ మే నువ్వు ఏం చెప్పిన ఇంటాడు
ఇంటాడు లేగాని బాగా మ మనం వినే టైం లో లేక పోతే మనం సత్తాయిస్తే మన గుడా పంచ్ పడుతది అప్పుడిక ఏమోలే ఇప్పటి వరకు అయితే ఓకే ప్పుడు వరకైతే సెవెన్ ఇయర్స్
ఇవేనా
సెవెన్ ఇయర్స్
వెళ్ళేసాము
ఆహహా సెవెన్ ఇయర్స్ ఇప్పటి వరకు అయి తే మా జర్నీ బానే జరిగింది
మ్మ్
ముందు ముందు చూడాలి ఎట్లుంటదో ముందు ముందు చూసేదేం లేదు మాయైన మంచోడు అంతే అర్థం చేసుకోగలుగుతాడు
మ్మ్
బెటర్ లైఫ్
మ్మ్
ఏమో మా నాన్న వాళ్ళు అన్ని లక్షల లక్షలు పోసి చేసుకునే సంబంధం అయినా కూడా ఇంత హ్యాపీగా ఉంటరో ఉండరో తెలీదు కాని నాకు మాత్రం హ్యాపీగున్న నేనైతే ఇప్పటి వరకు అయితే
లక్షలు పెట్టీ చేసుకున్నా కూడా అదొక ఫీలింగ్ ఉంటది నా నేను లవ్ మ్యారేజ్ చేసుకున్న ఇంకా బాగుండు ఏమో అని
ఒక్కొక్కస వాడు ఏమన్నా అన్నా కూడా చి వన్నీ చేసుకున్నా గాని ఈ మాట అనక పోవచ్చు వాడికి ఆస్తి లేకున్న పర్వాలేదు గని అక్కడ మంచచూసుకును కావచ్చు అని అనిపిస్తది మా అమ్మ ఊకే కాల్ చేసినప్ ప్పుడల్లా అంటది నువ్ అట్లా చేస్థివి అట్లా చేస్థివి అని టమ్మా చేసేది ఏం లేదమ్మా నేను ఇంట్లో చెప్ చెప్పిన చెప్తే మీరు ఒప్పుకోలేదు నన్ను బలవంతంగా అట్ల ఇట్ ట్లా ఆ బేరదిచ్చిల్ మీరు అది ఇదని అన్నాంకనే ఏ మా అమ్మా ఇగ అంటదిద ఏమో లేక పోయిన దాని గురించి ఎందుకు తోముతున్నావు అం టది మా అమ్మ అంటే నేను చెప్పకుండా చేయలేదు ఇంట్లో చెప్పి పెళ్లి చేేసు సుకున్న నేను
హ వద్దు అన్నాడ ఇంగ మీ నాన్న
మా నాన్న వద్దన్నాడు లేదు నాన్న నేను ఖచ్చితంగా ఆయననే తీసుకుంటా అని నేను చెప్పేసి
హ
ఆ
మ కొందరు చేసుకో అట్లా చేసుకొని కూడా ఎంజాయింగ్ ఉంటరు అక్క ఎట్ల ఉంటారో ఏమో అ
ఇవరో ఒకరు నూటికొకళ్ళు చెడ్డోళ్లు ఉంటారు కానీ అందరు ఉండరు కదరా అట్లా
సెవెన్ ఇయర్స్ నుండి ఇంకా మాటల్ లైఫ్ ల మీ నాన ఎప్పుడు మాట్లాడతడోఎమో
ఏమో చూడ్ డాలి సెవెన్ ఇయర్స్ రన్నింగ్ మాయైతే
లే అదే మళ్ళీ మా వాడాకైతే ఇట్లా ముదీర్రాజే మా ఒళ్ళే ఎస్సి అబ్బాయిని చేసుకుంది ఇప్పుడు మాట్లాడతాళ్ళు మంచిగా వోత్తళ్ళు ఎవరేమంరింగ వాళ్ళను ఇట్లా కులంలా వెలి వేస్తారు చుడు అట్ల వేసిళ్ళు ఆయినను ఎస్సి వాళ్ళన్ ఎస్ కున్న వి డ్డ న్ పాపం
అట్లా వేసినా మనది మనకే ఉం సర్లే గాని ఎవ్వోల్ చ్చి పెట్టరు చెయరు కదరా మన వొళ్ళు ఎం త కొట్టుకొని ఎంత తిట్టుకున్నా ఎంత రక్త సంబంధం అయినా వదిలేసి పోడు మనది మనకు కావాలంటది కానీ కొంచెం టైం పడతది అంతే వాళ్ళు కొట్టిన తిట్టిన మాట్లాడినే మాట్ ట్లడకున్నా వాళ్ళ మీద ఉండే ప్రేమ వాళ్ళ మీద ఉంటూనే ఉంటది. ఉ ఉ
హ్ హు
ఇంకారా అక్కయ్యా చేస్తుంది. అట్న మరీ టాస్కులు
ఏవరక్క మా అక్క
ఆ
ఫోన్ లేదత్తా పాడైంది
అలా ఉన్నాయి. మా ఊర్ల మా ఊర్ల మస్తు డబ్బులు సంపాయించిండ్ర క్కలైతే అసలు ఈ యాప్ లో ఒక్కొక్కరికి ఇప్పుడు యా చేసే వాళ్ళకి కూడా మనే వి పడతాయి అన్నమాట
హ్
ఓ ఎంత ఒక ఒక్కొక్కలకు ఫోర్త్ ఇట్లా ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్
ఆ గన్ని ఏట్ల వస్తాయి అక్క
అన్ని అంటే నార్మల్ గా ఆప్పుడు ఫస్ట్ లో పిక్చర్స్ అనేది ఉం డెడంటరా ఇప్పుడు ఒక పిక్చర్ ని చూసి ఫోన్ మాట్లాడంటా ఇప్పుడు ఒక బొమ్మ వస్తది ఒక తాజ్మహల్ వస్తది ఇప్పుడు తాజ్మహల్ ఆల్ వచ్చినాక దాన్ని చూసి వాళ్ళ ఏమేమి కనపడుతున్నాయి. అవే చెప్పాలి అళ్ల ఉన్నాయే చెప్పాలి. ఎక్స్ట్రా ఏం చెప్పొద్దు మనము ఇంట్లా కొంచెం భాగం తీసుకుని చెప్పినా కూడా వున్ కోనేషన్ కింద ఉండేది ఇప్పుడు నార్మల్గా ఏముందని అంటే ఇప్పుడు చార్మినార్ ఉంది చార్మినార్కి నాలుగు గోపురాలు ఉంటాయి కదా పైన ఆ నాలుగు ఉంటాయి కదా ఆ నాలుగిట్లలో నీకు ఫోటోలో రెండే కనపడుతున్నాయి ఆ రెండు గోపురాలు కనపడుతున్నయని చెప్పాలి ముందు ఒక గేటు కనపడు తుంది అని చెప్పాలి అంతే కాకపోతే కొంచెం కొంచెం గ్యాప్ తీసుకొ ని చెప్పాల అనమాట అలా చెప్తా అంటే నువ్వ ఎన్ని పిచ్చేసేనే చెప్పు నువ్వు రెండు వందలు పిచ్చేసేనే చెప్పు పహ నీ టైమ్ నీ టైమ్ని బట్టి నువ్వెప్పుడు పడితే అప్పుడు చెప్పు కాకపోతే అప్పుడు ఎట్లా ఇచ్చిరంటె ఇప్పుడు మహబూబ్బాద్ జిల్లా ఉంటది కదా మహబూబాద్ జిల్లా వరకి ఇచ్చేసిలు అనమాట ఆ అట్లో మళ్ళీ ఇయాప్ మహబూబాద్ జిల్లాలో నువ్వు ఏడైనా ఉండు ఆ జిల్లాల వరకు ఉన్నప్పుడు ఓపెన్ చేస్తే ఓపెన్ ఐతది మియిగతా ఇప్పుడు ఉ అవుతల తవ్వు ఎనకాలకు ఎలినం అనుకో ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మీ పాలకూర్తి ఆ ఇప్పుడు తొర్రూరు ఎట్లా పోయినాం అనుకో మండలం రాదుగా కేసి మహబాద్ జిల్లాకి రాదు కదా అవి
మా బగా అక్కది కూడాడా ఇతే బాగా అ పాలకుర్తి అయ్యం తొరూరు
ఆ తొర్రూరు ఆ తొర్రూరు నార్మల్గా ఇప్పుడు ఈ మ్ జన భువనగిరి ఉంది కదా ఇ తెలవా నేను ఒకసారి ఏం చేసిందంటే జనగాంలో ఫోన్ చేసిన మర్చిపోయి నా నెమ్బర్ ఎమ్మటే బ్లాక్ అయిపోంది ఆ నేను కూడా ఒక ఫైవ్ థౌజండ్ దాకా చేసిన
కుక్క
ఇది నెను జయబట్టి నాలుగోదొ ఐదోదో
అమ్మ పడిడింత అసలు ఐడియానే లేదు ఏదో అట్లు ఒస్త అంటే ఏది పడితే అది ఒత్తిన అప్పుడు లింగ వివక్ష అప్పుడు
ఆ హా
మ్
అయితే బాగుంది గాని ఫస్ట్ వచ్చినట్టు వస్తే బాగుండు అ తేజ చాలా డబ్బులు సంపాచుకుందురు అందరు
ఉహు
నార్మల్ గా ఇట్ల కథ రుప రూపంలో చదివినా కూడా ఇది లెవెన్ పా లెవెన్ దాక రానియి లెవెన్ మే నిడిషినంక వచ్చినాక కట్ చేయి ఎందుకంటే నీకక్కడ టైమింగ్స్ది ఎక్కువ రావ సెవెన్ హండ్రెడ్ సిస్ హండ్రెడ్ లాగొస్తది
ఇంకేం చేస్తామని అన్నారు మాట్లాడితే ఏదో కట్టయిది అని ఏదో అన్నరక్క
ఆ ట్వెల్వ్ దాకా మా ట్వెల్వ్ మినిట్స్ దాకా మాట్ల అట్లా ఐతే ఆటోమేటిక్గ కట్టయ్యి వైట్ కలర్ లో వస్తంది దాని కంటె ముందే మనం కట్ చేసుకోవాలి
ఆ ఉహు
ఇంకారా
ఉ
మీ ఫ్రెండ్స్ అందరు ఏం చేస్ ఉన్నారు మరి
బోనే ఏముంటి గట్లుంట పోనీంగా ఇం సేపు చదువుకున్నాం కొద్దిసేపు
ఇప్పుడు మనం ఓవలన్న చదువుకున్నారని కూడా ఎవ నంబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్
నేను చదుకోవలక్క ఆ సరే అక్క బాయ్
ఉ మళ్ళిజయి హలో